ఓ
హాయ్ అండి బాగున్నారా ఆ బాగున్నానండి ఏం ఏం లేదండి ఇప్పుడే మా చిన్నోడు లేస్తే వాడి తోటి ఆడుతున్నాను.
అంటే ఆ పని అంతా అయిపోయిందా అండి
ఆ ఇందాకే అయిపోయినాయి అండి పన్లన్నీ అయిపోయినాయి కూర్చున్నాను ఇంకా ఇట్లా మీవి అయిపోయాయా.
నావి అయిపోవండి పొద్దున్నుంచి చేసినా కాని నా పాప నాకు టార్చర్ పెడు
అయ్యో చెప్పకండి భయమైతుంది ఇప్పుడే నాకు
అంటే వినే పిల్లలు వినే పిల్లలు ఉంటే ఎవరి
ఇయ్యాల రేపు ఏ పిల్లలు వినరండి పిల్లలు పుట్టర్ అనేది అదొక కళ కళ మాత్రమే రాత్రి వస్తాయి అవి పొద్దున్న పూట రావు.
హ్మ్మ్ హాయ్ అసలేం ఫోన్ మాట్లాడతె నాకు హెడ్ఎక్ కష్టమంటే అంటే దాంతో పాటు మా పాప నన్ను టార్చర్ చేత్తాంది అదొక హెడ్ఏక్
మీకే గుర్తొచ్చిందనుకుంట హలో అగో మావాడికి ఇప్పుడిప్పుడే గొంతొత్తాంది అండి వత్తాండు ఒకటే. అగో ఆడికే గొంతున్నట్టు అడు సౌండ్ ఒకటే. ఇంకా మీ టీ తాగారా. టీ గాని, కాఫీ గాని.
ఆ నేను తాగనండి. కాఫీ తాగుతా అది కూడా ఎప్పుడైనా.
అప్పులు కాఫీ నీకు ఆ పైన ఇట్లా దుర్గ నుర్గా రావడం ఇష్టమా అట్లా క్రీమీ క్రీమి టైప్గా.
అంటే నాకు తెలీదు. మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ చెప్పారు.
నేను చెప్పనా.
అ ఆ ఒక ఫ్రెండ్ చెప్పారు నార్మల్గా కాఫీ పౌడర్ ఒక గ్లాస్ లో తీసుకొని, దాంట్లో కొంచెం షుగర్ మనకు నచ్చినంత షుగర్ వేసుకొని లైట్గా ఒక ఆ హాఫ్ స్పూన్ వాటర్ గాని, మిల్క్ గాని యాడ్ చేసి గిల కొట్టాలి.
ఆ అది గిలా కొడితే చేయినొత్తది కాని దుర్గకు వచ్చని వచ్చేసింది చాయి వడ పోసేది ఉందా జాలర్.
ఆ ఉంది.
ఆ ఒక వెడల్పు డిశ్ తీసుకొండి. వెడల్పుది తీసుకోండి.
ఉ
ఓకే అందులో టీ పొడికి ఆ చి సారీ టీ పొడి కాఫీ పొడికి చెక్కర
ఆ ఇది తెలుసు మొత్తం ఐట్ల తిప్పుతా
దగ్గర దగ్గర నాలుగుసార్లు కాఫీ తాగానండి. మంచిగా అనిపించింది నాకు.
హుహు హు
ఉ వర్కౌట్ అయ్యింది అండి. అంటే చ్ ఎందుకో తెలీదు కాఫీ తాగ బుద్ధి అయ్యింది ఈయలంతా మైండ్ అం ంతా అప్సెట్ ఉంది. కొంచం కాఫీ దాగితే బ్రెన్ ఆక్టివ్ అయితది అని. కాఫీ తాగండి. మంచిగా వచ్చింది. టీ గ్లాస్ టీ గ్లాస్ ఒక నాలుగు కప్పులుదాగుంటా ఇవ్వాళ నేను కాఫీ. ఒక్కటి అదే బృ చిన్నది. టీ పొడి అది వస్తది కదా, కాఫీ మాది ఏమైందంటే మా వోళ్ళు ఏం చేసిర్రో ఏమో తెలవది దానికి బూజు పట్టింది లోపల తడిసి. స్పూన్లు పెట్టినట్టున్నరు. బూజు పట్టింది. ఇంగా బయట నుంచి ఇవి టూ రూపీస్ వి దొరుకుతయి కదా టూ టూ కాదంట అండి ఫైవ్ రూపీస్ అంటా ప్యాకెట్. ఓయమ్మో ఒకప్పుడు టూ రూపీస్ కే దొరికేది. లేదంట అండి ఇక్కడ మా షాప్ లో ఫైవ్ రూపీస్ అంటున్నాడు వాడు.
ఫైవ్ రూపీస్ పాకెట్స్ స్ కూడా ఉంటాయి అది పెద్దది కాపోతే యాడ్ ఇది మనం ఒకటోసారి యూజ్ చేయలేం. కాబట్టి టూ రూపీస్ ఏజెస్తం
ఎమో హే మేమ్ ఎప్పుడు బాటిల్స్ ఆర్డర్ చేస్తాం. నిన్న పెట్రోల్ కరువు వల్ల అన్ని బంద్ అయిపోయిన్నాయ్. బయట షాప్ కు బోయి తీసుకొచ్చిరు. మావోలు ఇయలా ట్రై చేశానా.
ఈ రోజు చినుడైలే మొత్తం తొందర్ గాడస్ రాయదు.
హలో
హలో
ఓ
హలో
డి డి మీ వాయిస్ అర్ధం అవుతలేదండి.
ము లో
హలో
వినిపి సునా వాయిసే నీది
నా వాయిస్ బానే వస్తుందండి. మీదే రావట్లేదు. అంటే నాకైతే మీ వాయిస్ ప్రాబ్లమే, మీకు నా వాయిస్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. ఆ తునండి
హుంహు హలో
చెప్పండి
ఆ ఇంతక ముందు సరిగా వినవడలేదు. ఇప్పుడు వినపడుతుందా ఈ అంటున్నా.
ఆ వినబడుతుందండి.
హుహు అంటే ఏ కాఫీ మీరు బా ఎక్కువగా తాగుతారా. డే డైయి
ఎప్పుడన్నా బ్రెయిన్ బాగా ప్రేషెష్ ఆయ్ ఫ్రస్టేట్ అయి పని చేయదు. అన్నప్పుడు కాఫీ తాగ్
అవునా ఒకే అంటే నేను చాలా వరకు తక్కువ తాగుతాను. అంటే ఎప్పుడన్నా కొంచం హెడ్డేక్ వచ్చినప్పుడు, ఇంకా మా పాప తోటి పిచ్చి లేచినప్పుడు ఒర్రిచ్చినప్పు ఊ కచ్చితంగా తాగు తంగ
ఊ
లో
ఊ చెప్పండి
ఇంకా ఈ రోజులు నువ్వు ఎట్లా గడిచింది
హ
ఈ రోజు మీకు డే ఎలా గడిచింది అని అంటున్నా
మార్నింగ్ అంతా కొంచెం టెన్షన్ టెన్షన్ గడిసిం ఇప్పుడు ఓకే అండి కొంచెం రిలాక్స్ అయ్యా
అవునా మీకు నోట్ నోటిఫికేషన్ ఏమన్నా వచ్చిందా ఒకసారి చూడరా నోటిఫికేషన్ ఏమన్నా వో సింద చూడరా
వచ్చింది కాకపోతే దెయ్యం
హలో న్నారా మరి
ఒక్క నిమిషం అండి చెప్పం
ఇన్నారా మీరు అంటున్న
ఇప్పుడే మాఆయనా స్నాక్స్ తెచ్చిండ అండి
అవునా ఈరోజు ఏంటి మరి స్పెషల్ అంత హలో
ఉమ్ స్పెషల్ ఏం లేదండి నార్మల్
ఆ
ఉ
కాయల్ తెస్తారా
బాబోయ్ లేదండి ఏదో ఓకే ఓకే మరి అంత చేస్తే తినకుంట కక్కకుంట ఉండకు కుండ జర బానే ఉంటది
అ
వినగలుగుతరు
ది లోడింగని రెండు ఒకొక్కసారి గట్టిగినవడుతుంది
అవునా ఇప్పుడు ఓకేనా
ఆ వినవడుతుంది మళ్ళ కొద్దిసేపటికే లో అయిపోతుంది నీ వాయిసు
ఏ ఆప్ మెయింటెనెన్స్ అన్నారు గదా దానివలేమన్న ఇష్యూ నడుస్తుందేమో
ఉ
ఊ ఇంకేం
నెట్వర్క్ నెట్వర్క్ కి గూడా స్తరు అప్పుడప్పుడూ
ఊ అవునండి
బాబ సైది
ఆ అవునండి
అ
ఇంకేమ్ సంగతులండి
ఆ చెప్పాలింక రొటీను చెప్పాన్ గదా మా పాప ఇయ్యాల్ నన్ను టార్చర్ చే త్తాంది గోరంగని
ఇగ రేప్ హాల్డే గదా అందుకనే ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉన్న ట్టున్నరు
మార్నింగ్ నుండి వాళ్ళ డాడీగ్గుడ కోపం తెప్పిత్తాంది
ఓకే అండి
ఊ ఓకే అండి